హలో హలో వినిపిస్తుందా అండి నమస్కారం అండి
ఉ ఏం చేస్తున్నారు
చాలా కోపములో హీతు లో ఉన్నానండి
ఎందుకు అండి అంత
మా మిత్రుడు ఒక్క వేస్ట్ పంది నక్క కుక్క అండి ఊరికే ఊరికే మా బుర్ర తింటున్నారండి
సో మంచోడే నండి
ఉ
మీ మిత్రుడు మంచోడే అండి మీరే అట్లా చెప్తున్నారు
ఊ కథ అండి స్వామి ఒకప్పుడు అందరి విషయాలలో ను మంచోళ్లే అండి నేను మొత్తుకుంటున్నా అండి నా బాధ కూడా అదే అండి అందరి విషయాల్లో ఉన్న మంచి మా విషయం లో ఎందుకు ఉండదంటారండి
మీకేమైనా తెలిస్తే మాకుడా చెప్పవలసిందిగా కోరుకున్
ఎందుకంటే ఆ వాళ్ళు వాళ్ళలా ఉండేది బాగా ఆ తెలిషిన వాళ్ళతో మాత్రమేనండి
అంటే ఇప్పుడు మాతో బాగుంటన్నారంటున్నారా లేకుంటే బాగోర
బావుంటరంటనండి వాళ్ళకి నచ్చినట్టుండేది వాళ్ళకి నచ్చినోళ్ళతోనేనండి
వోయమ్మొ ఏంటో అండి బుతులాగ ఇనిపిస్తున్నాయండి మీరు మాట్లాడుతుంటే నాక
ఉ తెలుగేనండి స్పష్టమైన తెలుగండి ఇది
ఏమో అండి బాబు నాక్ ఏం అర్థం కాదండి మనుషులు గురించి
ఇప్పుడు ఏమైందని అంత కొంపలంటుకునే లాగా
ఉపమాసాలండి బాబు అందరి కోసం మున్న ఈజీ నా కోసం ఎందుకు ఉండదండి నాతోనే ఎందుకండి అట్ట చేస్తడు.
ఎందుకంటే
నాతోనే అండి
మీరు నచ్చినారు కాబట్టి నచ్చినట్టు మాత్రమే ఉంటారండి ఆ అబ్బా చాలండి ఏ మీరేమన్న రె లెచరరా లేకపోతే టీచరా అండి భయం పెట్టుకోనికి
ఉండాలండి బాబు మినిమం భయం ఉండాలి మాక్సిమం రెస్పన్సిబిలిటీ కూడా ఉండాలండి ఒయ్
అదుందండి మీ స్నేహితుడికి
ఉండాలండి లేకోకుండే స్నేహాలు కూడా ఉండట్లేదండి డొక్కల్ డొక్కల స్నేహాలని
స్నేహాలంటేనే ఎతుందండీ నాకు
మాయమ్మో వద్దు వద్దు అనిపితదండి
అం ఊ అదేగదండి
ఇ
చెప్పా చెప్పారండి మీరే
మీరు చెప్తే వింటాం
నాదేం లేదండి మీరే చెప్పాల
జీన్ దోలేన్ జేసుడు నాకు అయోమయంగా ఉంది
మాది అదే బతుకు కేనండి బాబు అయోమయానికి అమ్మమ్మ లెక్క తయారైపోయింది నా లైఫ్
మీ కొంచం టైం ఉందండి ఎతుకోనాకి ఏదో ఒకటి
చూడండి ఇప్పుడు మీరు మీరు ఫోన్ చే మీరు మాట్లాడుతున్నారు కదా అని మీతొ మాట్లాడుతుంటే అనవసరంగా వాళ్ళు మరీ కాల్ చే స్తారండీ బాబు
వాళ్ళకు తెలుసా అండి నేను మాట్లాడటము
ఊ నేనే చెప్న్ననండి కోపంలో
ఊహు
మేము మా మిత్రురాలుతో మాటడతాం మీరు మాకు ఫోన్ చెయ్యకండి అంటే వేరే వాళ్ళ ఫోన్ నుంచి చెపిస్ స్తరండి.
అ
చూస్కోండి నమ్మి వాడికి ఎంత లేదండి సామీ మేమెందో కొత్తమండి బ్లాక్ ఢిల్లీకులన్నీ చేశారు అవట్లేదన్నమాట
జాగండి
మేము ఎందుకండి అలా చేస్తాము మీరు మరీ కాకుంటే అలా అడుగుతారు ఎందుకండి
నేను ఫస్ట్ టైమ్ అండి నన్ని బ్లాక్ చేసి వాళ్ళు కూడా ఉంటారా అనిపించిందండి
మీకు కూడా మా మీద నమ్మకం లేదా అండి
ఉందండి ఎందుకు లేదండి
మీరు కూడా నమ్మక పోతే నేను ఎందుకండి ఇంకా బతకడం జీవితమే బొక్క అండి బాబు
కాస్త ఎక్కువయినట్టుందండి
చెప్పను
ఎక్కువయినట్టుందండి తగ్గించేస్తారా
మేము స్వరము రావడం లేదండి
ఎక్కువ అయినట్టుందండి తగ్గిస్తారా అంటన్నండి
లేదండి ఏం లేదండి మామూలుగానే మేము ఇలాగనే ఉంటామండి బాబు
ఏందోనండి ఈ ఫోన్ మాట్లాడుతాంటే నిద్దర ఎక్కువ చ అదేదో రోజు ఓ ఫోన్ మాట్లాడితె పడుకోవచ్చు
ఇ
చెప్పండి ఆ వినిపిస్తాది ఇప్పుడు
ఏంటండి
రోజు ఈ ఫోన్ మాట్లాడి నిద్రపోల్ల అనిపిస్తండండి నిద్ర వస్తాంది ఈ ఫోన్ మాట్లాడుతాంటే
మంచిదేగదండి నిద్రపోండి మరి
హ
ఆ
పండుకొళ్ళండి చానా అలసిపోయినను
నా గుస కూడా ఉండండి బాబు మీతో మీతో ఇ చర్చా కార్యక్రమం అయిన తర్వాత పడుకోవడమే అండి స్వామి
ఈ రోజు చూస్తే నా పరిస్థితి కూడా అట్లే ఉందండి మా వాళ్ళ కావడం లేదు
మచ్చుగదండి మీరు కూడా
అవునండి చానా రెస్ట్ తీసుకోవల్ల ఈ రోజు గ్యాబ్ లేకోకుండా నిన్న ఈ రోజు చానా కష్టపన్నండి
అంతేలేండి ఇంకో ఐదు నిమిషముల తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి ఐదు నిమిషములు అయిన తర్వాత మీరు
అవునండి ఒక ఐదు నిమిషములే
అవునండి
ఇంకేమండి
మీ మమ్మీకు ఏ విధంగా సహాయపడగలను
ఈ మధ్య ఏందోనండి ఓపిక లేకోకుండా అయిపోతాంది మనుషులకి
వయసు అయిపోతే అంతే కదండి వయసు అయిపోతుందండి మీకు అందుకే అలా అవుతుంది వయసు వృత్య వచ్చి వయసు వృత్య వచ్చే సమస్యలు కదండి అవి మీకు వయసు వృత్య వస్తున్నాయండి సమస్యలు
ఏంది
మీకు వయసు అయిపోతుంది కదండి అందుకే సమస్యలు
అట్లా కాదండి ఈ మధ్య ఎందుకో ఊరు ఊరునే చాలా అల్చిపోతున్నాను
మీరు మీ అమ్మ వాళ్ళకి సహాయం చేస్తే అలిసి పోరండి సాయం చేయండి ఫస్ట్
అవును అట్లనీ నాకు ఖాళీ దొరకడం లేదండి ఇట్లా ఈ పనులు ఉంటాన్నాయి
అంతగా ఏం పనులు చేస్తున్నారండి
ఆ బండిది ఓగ పక్క ఇంకా కొన్ని పనులు ఓ చేస్తాను అండి అవి ఓ పక్క
ఊ మీరు గొప్పోలండి రకరకాల పనులు చేస్తున్న
అవునండి నేను గొప్పదాన్నే అదే గుర్తించట్లేదండి
అ చెప్పాలండి ఎవరికైనా మీ గురించి
వద్దులేండి నాకు మరీ పొగడ్తలు అంత
అరేలే ఉ ఒక ప ఒకసారి పొగడతలు పొగిడిచ్చుకోవాలండి
ఓహో
ఊ ఏంటండి మీకు మరీ అంత నిద్ర వస్తుందా మాతో మాట్లాడుతు అంటే
ఎప్పుడు ఇంకా మాట్లాడల్ల అనిపిస్తుందండి దీనిలో కానీ ఈ రోజు అసలు నా వల్ల అయ్యే పనే కావట్లేదండి
ఇగా మీరు రెస్ట్ తీసుకోండి అందుకే రెస్ట్ తీసుకోండి
ఉ అవ్ బ్బా అహో బ్యాక్ బోన్ కి ఆయుధం పడుకోవడం అండి
ఒకే అండి
సరేనండి ఉంటాను
ఎందుకండి మీకు ఇంకా రెండు నిమిషములు ఉన్నావు కదండి
అవునా అండి మరి ఓకే ఎందుకు చెప్పినారు అండి
లేదొ అండి మీరు మీరు ఆ ఉన్నారా వెళ్ళిపోత పడుకున్నారా అనీ డౌట్ వచ్చి వెతికాము అండి
లేదు లేండి బతికే ఉన్నాను ఇట్ ఇప్పుడు ఇట్లా నిద్ర వస్తుందండి నిద్రపోదామని పెడితే కొన్నిసార్లు రా అనే రాదండి
హుమ్ ఇష్టం వచ్చిందండి
మత్తెనేనే నా బాధ ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేసినంక మళ్ళీ ని. ద్దర్ రాదండి
మ్ మళ్ళా మీరు నాకు కాల్ చేయకండి బాబు మ్మ్ పడుకుంటారండి మిగర
ఇంగ నేన్ చేయమంటన్నారేమో అనుకున్నానండి చూతే మీరు ఇడైరెక్ట్ గా తీ చేయద్దంటన్నారు ఇదేమన్నా న్యాయమేనా అండి.
టే మాక్ భయపడిస్తుందండి భయమైతుంది
ఎందుకండి మరి అంతగా
మీ గొంతు ఏంటంటే మా మీ స్వరం మాక్ భయం వేస్తుందండి.
అత్తమైతాందండి
ఆయిమా ఎవరొండి
నేను మనిషినేనండి అది గుర్తించండి నేను కూడా మనిషినేనండి అది గుర్తించండి అంటున్నానండి
మీకు తెలుగు భాష కాకుండా ఏమైనా వేరే భాషలోచ్చాండి?
ఆంగ్లం వచ్చండి
ఇంకా ఏమైనా వస్సయా
ఆంగ్లం మాత్రమే వస్సదం
ఓ ఓ మీరేంటో ఉంటుందనా తినడం వచ్చం ది అన్నట్టుందండి మ్మ్
సరేనండి మీరేమి ఇంకా పడుకోడమేనాండి?
ఏంటో అండి బాబు మీరు మరీ ఇలా మాకు కాల్ చేసినరు చా. లా సంతోషంగా ఉన్నదండి మీరు మీ సమయను చూసుకోవాలనీ అని కోరుకుంటున్నాం.
సరేనండి అయితే ఉంటానండి
మ్ నమస్కారమండి వరాత్రి
మ్మ్ శుభరాత్రి అమ్మే బాయ్ బాయ్మ్మే.
మ్మ్ బాయ్